అ వినిపిస్తు
ఆ వినిపిస్తుందండి
అండి
నమస్తే అండి బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
మేం బాగున్నామండి
ఆ కాఫీ అండి
ఇప్పుడే బోమ్ చేసామండి
సవునా ఏ మండి ఇంత లేట్
ఏం లేదండి కొంచెం పని ఉందింది
ఓకె ఓకె పని ఉంటే మీరు ఫుడ్ లేట్గా తీసుకుంటారా
అవునండి పని ఆపేసి తీసుకోలేము కదా అందుకని ఒకేసారి పని అయిపోయాక తీసుకుని
ఏం తిిన్నారండి పప్పన్నం మీరే చేసారా
లేదండి మామ్ అమ్మ చేసింది
ఓకే మీకు రాదా చేసేకండి
వస్తదండి కాక్పోతే కొన్నిసార్లు అమ్మ చేస్త కొన్నిసార్లు నేను చేస్తానండి
ఏమాట కమాట అమ్మ వాళ్ళు చేసేది టేస్ట్ ఉంటుందండి మనం చేసేది బాగుంటుందంటే కొంచెం నమ్మేది కష్టమే
ఎంతైన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కదండి
ఎక్స్పీరియన్స్ అని కాదు ఏమో వాళ్ళు చేసినట్టు మ్యాజిక్
ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మా వారి పిల్లలు అట్లనే అనుకుంటారంండి
అది పాయింటే జెన్రేషన్
ఇట్లనుకుంటున్నాము మన అమ్మ వాళ్ళు చేసిందె బాగుంటుందని ఫ్యూచ్
హలో హదె అంట్రదండి ఈ జనరేషన్ బట్టి చేంజెస్ వస్తు స్తూనే ఉంటయి మన జెన్రేషన్కి మనం మూలం మళ్ళీ వాళ్ళ జన్రేషన్ కి మనం అల
ఆ మారుతునే ఉంటాయండి ఇప్పుడు జన్రేషన్ మన జన్రేషన్కి ఇప్పుడు జెన్రేషన్కి
చాల అంటే చాల డిఫరెన్సెస్ ఉంది అండి ఆషామాషా కాదు వందకి ఒకటికి ఉన్నంత డిఫరెన్స్
అసలు మనం ఎట్లుండే వాళ్ళం అప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలకె అన్ని తెలిసిపోతూ ఉన్నాయండి
ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజెంట్ గా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట ఒక టు డేస్ వీక్ ఆఫ్ ఈ ఇక్కడిగ వర్క్ ప్లేస్లో వెళ్ళా అండి ఇంటికి వెళ్ళగానే వాళ్ళు నేను ఏమైనా తినేది తీసుకొచ్చాన లేదా అంటే ఇంకేమైనా బయటికి తీసుకెళ్తానా అది కాదండి వాళ్ళు వెళ్తేనే మొబైల్ ఇవ్వు గేమ్ ఆడాలి మొబైల్ ఇవ్వు గేమ్ ఆడాలి
ప్రతి ఒక్కరు అదే అండి ఇప్పుడు చిన్న పిల్లలు ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ పిల్లవాళ్ళు కూడ ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారండి చిన్న పిల్లలు ఏదన్న వినకపోతే మాట ఫోన్లో బొమ్మలు పట్టిస్తానంటే చాలు అండి ఒక మాటతొ వింటారు
అదే మన జెన్రేషన్ లో అయితే మనకి మొబైల్ లేదు ఏం లేదు స్కూల్ ఏజ్ లోనే అనుకోండి ఒకవేళ ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్ అనుకోండి స్కూల్ వెళ్ళామా ఇంటికి వచ్చామా మా ఏదైనా గేమ్
గేమ్స్ ఆడుకున్నాము మనం అప్పుడు బాగా అందరితో మాట్లాడి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకుంటూ వుంటాయండి ఎందుకండే అప్పుడు మనకి ఫోన్స్ ఉండవు
అవునండి ఫోన్స్ ఉండేవి కాదు అవునవును మనీ మనే మన ఏరియ సంబంధించి ఉండే వాళ్ళు తు బాగ మాట్లాడేది ఏమన్నా హైడ్ అండ్ సి గానీ లేదంటే ఇంకా చిన్న చిల్లా కట్ట ఆట గాని గొలిల్లాట గాని బాగ అవన్నీ మెమ్రొబుల్ డేస్ అండి
రన్నింగ్ రెస్ అలాంటి వి ఆ
బట్ ఇప్పటి పిల్లలు ఎలా ఉన్నారంటే ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి పాప గాని బాబు గాని అన్నం తినలేదంటే వాళ్ళకి మన అమ్మ వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళంటే బయటికి పిలుచుకువచ్చి చూడు అది చూడు ఏమన్నా స్టోరీ చెప్పేవాళ్ళు మనకి ఒక ఒక స్టో నేచర్ అదే ఏదన్నా లేదంటే లేదంటే ఒక స్టోరీ చెప్పేవాళ్ళు అండి అనగానక ఒక రాజు అని ఆ రాజుకి ఏడు కొడుకులు అలా ఏదో ఒక స్టోరీ చెప్పేవాళ్ళు
అవునవును ఇప్పుడేముందండి ఫోన్ ముందర పెట్టేస్తే అయిపోతుంది
అయిపయ్ వాళ్ళకి ఎవ్వరు కాబట్టారు అది పిల్లల అది పిల్లల తప్పేం కాదండి మన మనం ఏమంటారు మనం ట్రీట్ చేసే విధానం వాళ్ళని అలా ఉంది
అవునవును అంటే ఇప్పుడు పేరెంట్స్ తప్పు అనలేమండి ఇప్పుడు అంతా బిజీ లైఫ్ అందరి
అవు అవు ఇది ఒక మెయిన్ పాయింట్
ఆ ఇంతకు ముందు అలా ఉండే వాళ్ళు కాదు కదా ఇంట్లో పేరెంట్స్ పిల్లలు బాధ్యతలు తీసుకునే వాళ్ళు అంటే అమ్మ నాన్న వర్క్ చేసేవాడు ఇప్పుడు అందరు బ్యాలెన్స్ గా అమ్మ చేస్తుది నాన్న చేస్తాది
అవునండి అందుకే ఉ ఉ కొంతమంది హాస్టల్లో వదిలేయడం పిల్లల్ని హా కొంతమంది టైం లేకపోవడం వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇంకా చాలా చాలా రీజన్స్ ఇంక ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ కి వాళ్ళకి మొబైల్ ఉంటుం దండి అండి అది నార్మల్ మొబైల్ కాదు మళ ఫైవ్ జి మొబైల్ అని అన్ లిమిటెడ్ డేటా అంటా మళ్ళీ పెద్ద పెద్ద మొబైల్స్ ఐఫోన్ అంట గూగుల్ పిక్సెల్ ఇలా
అసలు నా టెన్త్ స్టాండర్డ్ అయిపోయే వరకు మా ఇంట్లో అసలు కీప్యాడ్ ఫోనే నండి చిన్నది
మీరన్న టెన్త్ అండి నాకు ఇంటర్ అయిపోయేంత వరకు కనీసం ఆ టచ్ ఫోన్లో కాల్ ఎలా చేయాలో కూడా తెలీదు
అంటే నాకు కాదు మా డాడీకి ఉన్నింది కీప్యాడ్ ఫోన్ నాకు ఓన్ గా మొబైల్ వచ్చింది నేను డిగ్రీకి వచ్చా తర్వాతనండి
ఓకే నాకీ అప్పుడే అండి డిగ్ గ్రీ వచ్చిన తర్వాతే నేను కూడా మొబైల్ తీసుకున్నాను
ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే మొబైల్స్ ఇవ్వచ్ స్తున్నాయండి
ఇంకోటి ఏమంటే తెలుసా అండి ఇప్పుడు అప్డేట్ ఏమంటే ఇప్పుడు మనకి సరిగ్గా తెలిసుండదు ఏమైనా మొబైల్లో లో ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్ కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు మనకి తెలిసిండదు వాళ్ళు వాళ్ళకి అంత అప్డేటెడ్ ఏది ఎక్కడ ఉంటుంది ఈ సెట్టింగ్ లో పోతే ఇది చేంజ్ చేయ్యచ్చు అక్కడ సెట్టింగ్ లోకి పోతే అది చేయచ్చు చేయొచ్చ ఇంకోటి ఇన్స్ట క్రియట్ చేసు కోవాలంటే ఏమేం డీటెయిల్స్
అవును అసలు నాకు ఇంస్టా తెలియదు అండి నిజం చెప్పాలంటే నాకు డిగ్రీ ఆ మ ధ్యలో తెలుసు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఇంస్టా వుందండి అబ్బా అశ్చర్య పోవల్సిన విషయం
ఇయర్ లో తెల్ నాకు డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చినాక తెలిసింది అవునా సెకండ్ ఇయర్ లో తెలిసిందండి ఇట్ల ఇన్స్టగ్రామ్ అని ఒకటి ఉం టుంది దాంట్లో ఇట్లా వస్తాయి చూడొచ్చు ఒక అక్కౌంట్ ఉంటుంది మనం ఒక ఫ్రెండ్ ని చేసుకోవచ్చు నాకు ఫేస్బుక్ ఒకటి ఐడియా ఉందండి అం దే
అసలు ఇప్పుడు పిల్లలు వీడియోస్ ఎడిటింగ్ వాళ్ళ పోస్ట్లు అబ్బబ్బ అసలు చూ చూడలేమండి సిక్స్త్ సెవెన్త్ ఉన్నారు కదా మా తమ్ముళ్లు చిన్న పిల్లలు అసలు వాళ్ళవి చూస్తే అసలు ఆశ్చర్య పోత న్నా న్నన్ని
ఆ పోస్ట్లు అని కాకపోయినా ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే కొంతమంది మొబైల్ యూస్ చేసే విధానం రాకపోయినా చెప్పే వాళ్ళు ఉన్నంటే ఓకే అండి రెండూ లేదంటే చాలా కష్టం అయితుందండి వాళ్ళు గేమ్స్ అడిక్ట్ అయిపోతారండి ఫ్రీ ఫైర్ అంటూ
ఆ ఇప్పుడు అదొక్కటండి అసలు పెద్ ఇష్యూ అయింది కదండి పబ్జి వల్ల కొత్తగా
గల్లిడీష్ ద బయ్యే దానిమీద ఏక్ ఫోస్ ఫోకస్ పెట్టేసి మైండ్ లో ఏమేమో తిరిగి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి
చాలా మంది అబ్బాయిలు మెంటల్ గ డిస్ సబ్ అయిపోయి
అవునండి చాలా న్యూసెస్ చూస్తున్నాము కదండి టీవీ నైను న్టీవంటూ న్యూస్లో
ఔనండి ఈ పబ్జి ఫ్రీ ఫైర్ ఇవన్నీ మొబైల్స్ వల్లేనండి
అవునండి మీరు ఇంకోటి గమనించినట్లయితే ఇప్పుడు సిక్స్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ లో ఉండే ప్రతి అబ్బాయి అమ్మాయికి మాక్సిమం స్పెట్స్ ఉంటాయండి
అవునవునండి ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్లనే స్పెడ్స్ వస్తున్నాయి
అదే మనం తీసుకొని మనం చైల్డ్ లైఫ్ లో నేనేది చెప్పాలంటే ఇప్పటికీ నేను స్పెడ్స్ యూజ్ చేయలేదండి ఏదో మొబైల్ డిగ్రీ నుంచి యుస్ చేస్తున్నా అంతేగాని చిన్నప్పటి నుంచి లేదు ఆ ఏమంటారు అదొక బెనిఫిట్ వల్ల మనకి ఇంకా స్ప్రెడ్స్ అవి ఇవ్వంటూ లేవు
మనం కాకుండా మన మన పెద్దవాళ్ళతో కంపర్ట్ చేసుకుంటే మన పెద్దవాళ్ళకి ఇప్పటికి కూడా స్పెడ్స్ లేవండి ఇంకా నిజం చెప్పాలంటే మా తాత వాళ్ళు అవ్వవాళ్ళు ఉంటారు కదా ఆ వాళ్ళకి అసలు మొబైల్ లేని జీవితం వాళ్ళది అందుకే వాళ్ళు ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నారు
ఇప్పుడు ఇంకోటి ఏమంటే వీళ్ళు ఫైవ్ జి మొబైల్స్ అని అన్లిమిటెడ్ డేటా అని వేసుకొని ఇకా బల్కేమంటారు వాళ్ళకి ఏమంటారు విసుగు వచ్చేంత వరకు వాడుతున్నరాండి మీకు గుర్తుందా అండి మనం మనం చైల్డ్హుడ్ డేస్ లో ఎలా రీచార్జ్ చేసుకునే వాళ్ళము
అవునండి ఒక కార్డు చిన్నగా ట్టి లెవెన్ రూపీస్ కార్డ్ ఉంటాండి స్క్రాచ్ కార్డ్ కార్డు
అవునవును అవునా మీరు యూస్ చేసారండి అది చదువుకుంటాం కానీ వాళ్కి రీచార్జ చేసుకునేది తెలిదు కొంతమంది ఆ అదే మేము అలానే అండి అదేదో నెంబర్ కొట్టి సంథింగ్ అది కొట్టి చేసి
అసలు ఇప్పుడు ఆ రోజులు ఎక్కడికి పోయినాయి ఇప్పుడు అంత ఆన్లైన్ లోంది దేటా
అంతా ఆన్లైన్ పేమెంట్ ఏమంటారు ఇంట్లో కూర్చొని ఇంట్లోనే ఉండి ఇంట్లోనే చేస్ అసలు బయటికి వెళ్ళి
ఇంట్లో ఉండి ప్రపంచాన్ని చూడొచ్చు ఇప్పుడు
అవునండి ఈ లైఫ్ వేస్ట్ అండి ఇంట్లోండి ప్రపంచాన్ని ఎట్లాంటుందంటే మనం ఒక ప్లేస్ చూడాలంటే యూట్యూబ్ లో ఓపెన్ చేసుకొని చూసి ఆ ఫీల్ వేరే మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూసే ఫీల్ వేరు అంత డిఫరెన్స్ ఉందండి ఇంట్లో ఉండి మనం మాట్లాడేది కావచ్చు బయట వాళ్ళతో కలిసి మాట్లాడేది కావచ్చు
అవునవును
ఏం లైఫ్ అండి జన్
అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి మొబైల్ ఉండటడం వల్ల కొంతమంది ఎట్లా యూస్ చేసు కుంటున్నారంట ఎ ఇక్కడికి కోచింగ్ సెంటర్స్ మనీ పే చేసి బయటికి పోకోకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అదొ ఒక అడ్వాంటేజ్
పాయింట్ ఏమంటే వే ఆఫ్ యూజింగ్
ఆ యూజింగ్ బట్టి ఉంటుందండి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న పిల్లల విషయానికి వస్తే వాళ్ళు గేమ్స్ అంట ఫ్రీ ఫైర్ పబ్జి లేదంటే టెంపుల్ రన్ ఈ గేమ్స్ ఏమంటే షూటింగ్ గేమ్స్ వాటి పైన ఎక్కువ ఉంటారు అదే కొంచెం ఒక పేద కుటుంబం నుంచి వచ్చి వాటికి బయట ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టి ఒక చేయాలంటే దాని విలువ తెలి తెలిసినవాడు అయితే అదే క్లాసెస్ యూ్యూబ్ లో ఉంటయి ఫ్రీగా దానిలా వినియోగించుకోని బాగుపడే రోజులుగా ఉన్నాయండి
ఎంత మంది లేరండి ఆన్లైన్ క్లాసెస్ విని గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు
అవునండి ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ప్రిపేర్ అవుతున్నాడండి యూట్యూబ్ లోనే ఏవో క్లాసెస్ విని తన ఏమంటారు తన బెస్ట్ ఇస్తున్నాడండి
ఆ అప్పుడు మనం ఏమన్నా మీనింగ్ మీనింగ్స్ తెలియకపోయినా డిక్ష రీ యూస్ చేశా ఇప్పుడుస డిక్షనరీస్ అనేవేవండి ప్రతి ప్రతి ఒక్కటి గూగుల్ ఆన్లైన్ దొరికిపోతుంది తనెబు
అంతే ఐ ఐ అందులో ఇది ఇది వచ్చినప్పటి నుంచి ఇంకాదు ఏమంటారు ఒక మనిషి మన దగ్గర ఉన్నంత అవునండి ఒక ఫోటో ఎడిటింగ్ కావచ్చు. ఒక మెసేజ్ ఎడిటింగ్ కావచ్చు. అసలు ఏదైనా అవ్వచ్చు దానికి మనం ఇవ్వడం మన్ ఇలా కావాలని చెప్తే అదే ప్రిపేర్ చేసిస్ స అందర్ దీనికే అలు బడిపో నమస్
మనం చేయని పనులు కూడా చేసామని చూపించుకుంటున్నాం ఈ ఏఏ వల్ల
అవునండి దానివల్ల కూడా యూజెస్ ఉన్నాయి. డిజ్ అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయండి.
అవునవును
ఇప్పుడు రాబోయే తరంలో ఎలా ఉంటుందంటే, ఇంకా అది ఉంది కదా. ఇప్పుడు ఒక మనిషికి వర్క్ ఇచ్చే కన్నా అదే చేస్తుంది. ఇద్దరు మనుషులు వర్క్ ఒక మనిషిని పెట్టుకుంటే. చాలు ఇంకో మనిషి ఎందుకనే ఆ థాట్ వస్తుందండి మనుషులకి
ఏమైపోతారంటే ఇప్పుడు నార్మల్గా అకేషన్స్ వచ్చేటప్పుడు ఫొటోస్ కోసం ఎ ఎంజాయ్ చేయాలన్నట్ టు మనం రెడీ అయ్యి అలా ఫొటోస్ తీసుకుని అలా ఉండిద్ది ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఏం లేదు ఒక ఓల్డ్ ఫోటో అప్లోడ్ చేసేసి దాన్ని మొ తప్పు చేసుకుంటున్నారండి ఆ కొంచెం లేజీ అయిపోతున్నారు
అవునవునండి ఓకే అండి
ఇంకేండి
అ అండి మీ సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఎక్ వండి అ